హలో ఆహ్.
ఇంతేలే.
ఇంకొకటి ఉంటదే అంటే అప్పుడు కాల్స్ సక్కగా గలవలేదు కదా. అవి కట్ అయిపోయినాయి కదా ప్చ్ ఇవ్వీ.
ఆహ్.
అప్పుడు త్రీ పోయినాయి ఓన్లీ టూ యే మాట్లాడినాం కదా అందుకే వస్తున్నాయి.
ఉహూ ఉమ్.
ఉమ్ అప్పుడు అనవసరంగా మూడు పోయినయి మళ్ళీ. వేరేవి అంటే యాడ్ చేస్తే ఇంకొన్ని వచ్చినాయి. టాస్క్ లో ఉమ్. వ్యాసుతోని ఒక టూ మాట్లాడ్నా అనుకుంటా.
ఇప్పుడు మధ్యాహ్నం మాట్లాడినావంటా కదా.
ఉమ్ అది నేను పొద్దున్నే చేసినానున్న అది ఇంకా చూడలేదు అనుకుంటా మెసేజ్. మళ్ళీగా చెయ్యి అన్నది సరే అని చేసినా తర్వాత మరిదానికి కూడా అట్లనే అయింది. కనెక్ట్ అవ్వలే సక్కగా
ఉహుమ్మ్ అది ఫోన్ చేసినప్పుడు అదే మాట్లాడుతుంటే అలా పచ్ పిల్ల బచ్చగ్యాంగ్ అక్క క్రికెట్ ఆడదాం అక్క క్రికెట్ ఆడదాం నాది నేను ఫోన్ మాట్లాడితే నా ఫోన్ గుంజుకొని ఇంగొ మి అ క్క క్రికెట్ ఆడినంక వచ్చి మాట్లాడుతది నువ్వు అపట్వరకు డి
సరిపో యిందే దానికి ఆ గ్రూపుకి మంచిగా దొరికిండ్రు దానికి
అదే కదా
అది ఇగ అందరు పక్కన ఇంటి పక్కన వాళ్ళ అందరు వచ్చి ఇంట్లోనే ఉంటారంట దాంతో ఆళ్ళతోనే ఆడుకుంటదంట అది
ఉహ్మ్
ఉమ్మ్ ఎప్పుడు చూసినా దా అల సౌండే ఉంటది నేకాల్ చేసినప్పుడల్లా
మాదే గాదా
అంగ్ సెటైంది అది గ్యాప్లో మార్నింగ్ ఎనిమిది డేసింది అది గ్యాప్లో
ఏం చేస్తుంది
తిన్నదే తిన్నది గ్యాప్ ల్లో చెప్పిందన్నమాట మేం పొద్దున లేచి ఇది తిన్నననే పాస్తా తిన్నా మిక్సర్ తిన్నా ఇప్పుడు గా అన్నం తింటా అంటే ఏందే గ్యాప్లో గినిగనం ఎసేసీ నా అని నేను అప్పుడే పూజ చేసుకొని తే చాయ్ తాగుతున్న చెప్పిన కదా చాయ్ తాగుతున్నాఅని ఆఆ అప్పుడు అప్పుడు ఫోన్ చేసింది నేనన్న ఏం చేస్తున్నవే అంటే మిక్చర్ తింటున్నానే ఇప్పుడె అని
ఉమ్మ్
బ్రేక్ ఫాస్ట్ తిందాం అంటే లేదే పాస్తా తిన్నా బీ ఫ్రూట్ జ్యూస్ తాగిందా అ తాగిందంట
ఉమ్మ్
బీట్రూట్ జ్యూస్ తాగి ఇదితిన్న మిక్సర్ తింటే దగ్గు వస్తాది పేతా అన్నం తినాలి టువెలే టువల్ కావడానికి వ స్తుంది అనుకుంటానే అప్పుడు చూసిన
ఉమ్మ్
అన్నం తినాలే అన్నది ఇగ అదిగుడా తినేసేయ్ అయిపోతది కంప్లీట్ పెరిగిందంటనే అది బరువు
ఏం మంచిగానే అయిందె నిన్న వచ్చిందిగా చూసిన అట్ అంటే అప్పటికంటే జర అప్పుడు మొత్తం పీకపోయినట్టు అయింది కదా ఇప్పుడు జర మం చిలోవుందే నిన్న బానే మాట్లాడింది
ఉమ్మ్
హ్మ్
అదే అన్నది నేను దొడ్డుగయిననే కొంచెం వెయిట్ పెరిగిన అంటే అబ్బా ఇంకోచ కండలు వచ్చేలా చుడు అనిఅన్న హాలిడేస్ ఉన్నాయి కదా బాగా తిను
హుమ్మ్
కోన్ ఆడ కూసో ఆగమాగం చేస్తాయ్ ఈపోరగాన్ని అయితే వస్తే
ఎవరే
మాఇంటి ముందు లేరా మా ఇంటి ముందు ఉన్నారే చిన్నపిల్లలు నాకు ఏడ వేయిన ఈ తలనొప్పి తగ్గదే ఆగమాగం చేస్తారు ఆ ఫీష్ ట్యాంక్ దగ్గర పోయి అంతా తర్మకోల్ దాని లోపల ఏస్తారు అవి తింటే చచ్చిపోవు అవి దాంట్లో వెస్తారు తర్మకోల్ చుంచి
దేవుడా
ఉ కుసోమంటే కుసోరు మళ్ళ కొంచెము సైడ్కి వచ్చేది ఉండే వాళ్ళ ఇల్లు మా ఇల్లు మాకు తె ఇట్లా స్ట్రేట్గా ఉంది కదా నాట్లా ఉన్న ఎందుకు ఇచ్చిరో వెస్ట్ గా కొంచం పక్కపక్కని ఇస్తే అంటే మన ఎదురుగా ఉండదు కదా వాళ్ళ డోరు ఉ
ఇప్పుడు మీ డోర్ తీస్తే మొత్తం వాళ్ళ రూమ్ మొత్తంగా వాళ్ళ మొత్తం కనాబడేటట్లు
ఆ ఒక్క అడిగేస్తే మనం వాళ్ళ ఇంట్లుంటామే అట్లుంది అందుకే నయమేనే మేము గేటు పెట్టుకున్నాం లేదంటే ఎవరంటే వాళ్ళు వస్తుండేనే గేట్ పెట్టుకుంటే ఉండొచ్చు కదా డోర్ ఓపెన్ చేసుకునేనా
అవును
అట్లా మేమోక్కళ్ళము పక్కన వాళ్ళు పెట్టిచ్చుకున్నారంత
అట ఎవరు లాస్ట్ ముస్లింల్లు టేక్ తో చెపిచ్చుకున్నారు కదనే
ఆ ముస్లిం వాళ్ళు
హ్
ఆ టేక్తో ఇగ మొత్తము ఫ్రేమ్మ్లా చేపీచ్చిండు డోర్నీ మా పక్క వాళ్ళయితే అంతగానం ఇంటీరియర్ చేపిచ్చుకున్నారు ఆళ్ళది ఇంకా బాగుంది లోపట మా పక్క వాళ్ళది అల్లు అసలు ఉండనే ఉండరూ ఇడ
ఎవరు ఉంటారు మాడం
ఎవరున్నారు
మరి ఏం చేస్తారు ఆ ఇంటినీ అనవసరంగా తీసుకున్నారు
సికింద్రాబాద్ లో ఉంటారంటనే వాళ్ళకు అక్కడ ఇల్లుందంట
ఇల్లున్నా ఎట్లా వొచ్చిందే వీళ్ళకి
అదే గాదా ఇక దూరం అయితుంది ఇగా అక్కడే ఉన్నారంట వాళ్ళు
ఆ
అప్పుడప్పుడు ఆ అంకులు వచ్చి చూసిపోతాడు
ఇది ఎందుకు ఇయాలేదా
ఉ ఏమో మరి ఇస్తే ఇయాచ్చు మా ముందు ఒక పక్కన ఇంకొక రూమ్ ఉంది. అక్కడ ఎవరు ఉండరు ఎవరో రెంట్ కు వచ్చిన ఉన్నరూ ఉన్నరూ బాగానే
మ రెంటికీ ఇచ్చిన అయిపో కని అది మూలకి గద ఏవరు వస్తారు అని పైసలు వస్తయనే మూల ఉండేసరికి ఎవరైనా రెంటుకు ఉండడానికి ఇబ్బంది పడతారు కావచ్చు ఓన్ ట్రాస్పోర్ట్ ఎవరన్న బం
అవునవును ఆ అట్లయితే ఏం కాదు దూరం గాదా
అదే
నువ్వు నమ్మితే ఎవరు ఉం మాకు అట్లానే అనిపించింది కానీ ఇక అక్క ఓచ్చింది కదా అని వచ్చినాము ఇక కొన్ని రోజులు ఉండడానికి
హ్
అల్లకి సొంత ఇల్లు వచ్చినప్పుడు ఎంత రేట్లు ఉన్నాయ అమ్మా బ్లాండ్ ప్రైజెస్
అది మొన్న నిన్న అది ట్వంటీ నైన్ అన్నది వాళ్ళ ఇంటి దగ్గర ట సింగిల్ బెడ్ రూమ్ పదిహేను వేల అంటా
పదిహెను వేలా
ఆ
వా
డబుల్ బెడ్రూమ్ ముప్పయో నలభై అంట రెంట్ కి
ఆ అదే అంటున్నా ముప్పయో నలభై ఎంది ఎ
గచ్చిభౌలి కదేనే మెయిన్ ఏరియా
ఊ అవును తీసుకుంటున్నారు మంచిగా టైం దొరికి
ఆ జె ఎన్ టి యు అన్ని దందాలు మస్తు నడుస్తాయి ఈ మన తాతలు ఆడిల్లు ఆడొక ల్యాండ్ కొనిపెట్టిన అయిపోవు మనకి
కదా మాకుంది అనవసరంగా ఆడ అమ్మిన ఒక లక్ష రాదు తెలుసా మాకు అంత చీపు అంతుందే వాడు మేము ఒకసారి మేం కాదు ఎవరో మా పెద్దమ్మ వాళ్లు అమ్ అమ్మ డానికి పోయిర్రు ఎంత వస్తది అని అడిగిర్రు జస్ట్ ఆ పెద్దనే ఉందే ల్యాండ్ దానికి వన్ ల్యాక్ ఇస్తాడంటనే వాడు మనిషినేనా వాడు వేస్ట్
అది అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే నార్మల్గా
నార్మల్ ల్యాండే నే అగ్రికల్చర్ చేస్తారు ఏస్తారు పంట ఏస్త తారు బియ్యం అదే వడ్లు ఏస్తారు కౌలికు ఉన్నాయి ఆల్రెడీ మా పెద్దమ్మ వాళ్లు తిత్తారు చేస్తారు తింటారు వాళ్లే
ఆ
మాకు ఎంత ఇప్పుడు ఎంత వస్తదే వన్ ఎకర్ లో రావా వస్తాయా హాఫ్ వాళ్లది హాఫ్ మాది కదా ఎట్లైనా ఎక్కువ ఎక్కువ ఎక్కువ రావా బియ్యం బస్
మస్తు వస్తాయి ఎకరం అంటే చిన్నదానే అందరు ఆర ఎకరం లో కూడా ఏస్తారు
మాకు ఏమి ఇస్తారు తెలుసా ఎంత ఇస్తారు తెలుసా రెండే బ్యాగులు ఇస్తారు ఏమనంటే మళ్లీ సక్కగా లేవు వర్షాలు సక్కగా పండలే పంటలు అని అంటారు ఇగా నడుస్తుంది ఎప్పటి నుంచే చేస్తున్నారు అట్లనే కొత్త ఏం గాదు
ఇంగ అంతే ఇగ
మ్ ఏమన్నా అంటే మీరే చూసుకోండి అని అంటారు
ఊ ఆ ఊ
మ్ మేమేమో ఇక్కడ ఉంటాము అక్కడ ఎవరు ఉంటారు
అదే కదా మళ్ళా పోతార వుడికి
ఇగ పోదాం అనుకుంటున్నా మే వాళ్లందరు నాట్కలు నాట్కలు చేస్తున్నారు అంటే ల్యాండ్ కోసము ఆస్తి కోసం
ఏ ఉన్నది సక్కగా పంచుకోక ఎందుకు ఇన్ని కథలు పడతారు
ఆళ్లాకి అంతా అయిపోయింది బాధ్యతలన్నీ అయిపోయినాయి ఖాళీ కూర్చొని ఇంట్లో ఏం చేయ్యాలా అని ఉం
మీ నానమ్మ ఏమంటుంది
ఆమేకా ఏం లేదు ఎవరు ఏది చెప్తే అది
అంటే సమానంగా పంచితే ఆమె పని కూడా అయిపోతది కదా ఎట్లాగో అందరి దగ్గర నెల మూడు నెల్ మూడు నెల్లు ఉంటుంది కదా
ఊమ్ ఉం ఊమ్ అదే ఇప్పుడు కొన్ని రోజులు అయితే పోయి రిజిస్ట్రేషన్ చేపిచ్చుకోవాలి అంటుది ఇది మత్తిలో నాటకాలు ఇస్త్ స్తనే ఉంటాయ్
ఇగో ఈ హాల్డేస్ లొనే పోవే ఎందుకంటే నువ్వు మళ్ల ఊర్ రికి పోయినవ్అనుకో రావడం ఒక వారం అన్న ఉండాలి
ఇప్పుడేం పోను హాల్ డేస్ లనే ఎళ్తా ఉమ్ బై ఇప్పుడు కాదే తర్వాత పైసలు ఉండాలి కదా రిజిస్ స్ట్రేషన్ కి ఉంమ్ మరి ఉమ్ అదే పైసలు కావాలి కదా అప్పుడు కొన్ని రోజుల దసర కప్పుడు అట్లా పోతామని అనుకున్నామ్
ఉమ్
పోతే మన మాది మాది చేసుకుంటే మళ్ళా మేము చూపు చూడకుండా చూడము మేము
ఉమ్ అంతే మరేం పని
అంతే ఇది ఎట్ల అయితదేమో కాని కూర వండుతున్నా
వండుతున్నావా
ఉం అది టమ్ అది టమాటా అవన్నీ ఫ్రై అవుతున్నాయ్ కదా వినబడతది అప్పట్లోపు ఇది బోయిల్ చేసుకున్నా హాహ హా ఏంది ఈ రోజు ఏం చేస్తారు మెన్యూ
ఏం పెడతరో పెంట పూరి పెట్టలేదు ఈరోజు దోశ అయితే మళ్ళా పులిహోర పెట్టి
అవునా అదేంటి మెన్యూ ఫాలో అవరా
ఏ అంతా మూసలిది వాల్ వాళ్ళ వ అంత దొంగ మెహంది
సరేనే హలో
ఆ సరేనే
బాయ్
బాయ్